బాగున్నారా
ఉమ్ బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు తింటూ ఉన్నా హుహు
అవునా ఏం చారు
అదేం ఆకు కూర పులుసు అంటారు కదా
ఓఓ
అది నువ్ తిన్నావా
ఆ తినేసాను నేను అప్పుడే మధ్యాహ్నం ఇంగ మళ్ళీ అన్నం అయిపోతుందేమో అనేసి తినేస్తి పలావును అదేందబ్బా చట్నీ లాగా మసాలా కర్రీ చేసింది
ఆమ్
ఇంగ అది తినేస్ తింటి
అంతేలే పీజీలో ఏది పెడతారో అది తినాల్సిందే తప్పదు
ఆ తింటాను ఏదో అట్లా
ఆ
ఉమ్
ఈ మధ్య తక్కువ తింటున్నారు గదా మీరు
ఆహా మామూలుగా నేను ఎప్పుడు కూడా కొద్దిగా అట్లే అన్నమాట తినేది అయినా కూడా నేను లావై పోతున్న ఆ
ఉమ్
ఇంగ అప్పుడు కాలేజ్కి పోయేటప్పుడు అయితే ఇంగా అప్ అప్పుడు ఎక్కువ తింటాండి అప్పుడు ఎక్కువ తిన్నప్పుడు సన్నగున్న ఇప్పుడు గూడా తింటాను కొద్దిగా అట్లా అట్లా కొన్నిసార్లు తక్కువే తింటా ఎందుకంటే ఎక్కువ ఆరిగింపు అయ్యలేదా అనేసి
అవును అంతేలా
అప్పుడైతే తిరుగుతాంటీ గదా బాగా బాగుంటాండే ఎప్పుడైనా ఆలైఫ్
ఉమ్
ఉమ్
నాకు లావు కావాలని ఉంది కానీ తినేకే సరిగా తినను నేను అందుకే లావుకాను
అవునా
ఉమ్
అయినా బాగున్నారులేండి మీరు
కానీ లావ్ అవ్వాలినేసి కొద్దిగా తింటాం ఇగ
అవున్లే ఓ రకంగానే ఉన్నా ఉన్నా అంటే బాగుంటుంది కదా
ఆ
ఆ
మీరు సరిపోయారులేండి
సరిపోయానా
ఊ సరిపోయారు
ఆ అయినా ముందు నుంచీ చూశీ మా మమ్మీ వాళ్ళకి ఇప్పుడు లావ్ అయితే గినా బాలావైనావి ఇంగ మా బంధువులు అందరూ అంటన్నారు హాస్టల్ ఫుడ్డూ. ఎవరికన్నా సరిపోదు నీకు బాగా సెట్ అయ్యిందిలే అంటారు.
కదా
ఏమో అది అట్లా ఆ కొన్నీ చోట్లా బట్టి.
ఉమ్మ్ నాకైతే ఇంకా బంధువులు ఇంట్లో అంతా. ఆ ఎంత సన్నగా అయిపోయినావ్ చూడు పీజీలో ఏం తినట్లేదా సరిగా అంటే. ఇంకా మామూలే కదా పీజీ లో ఫుడ్డు బాగుండదు అన్ చెప్పినా.
అవున్లేండి
అంతే గదా ఇంకా
ఆ మా బంధువులు ఏమంటారంటే నీక్ కు మామూలుగా అన్నం సెట్టు అయినా కూడా నీళ్లు బాగా వండితేనే లావ్ అయితారు. అని చెప్పారు
నీళ్ళు బాగా తాగితేనా.
అంటే మామూలుగా వాడేకీ ఆ అట్లా హ్ము నేనింక్ గ అవునులేండి అనేశ్ చెప్పేసీ నిజమే ఈ వాటర్ వల్లా నాకు ముందు గుల్లలు ఉం న్నాయి ఇప్పుడు అంత ఏం లేదు
అవునా
ఊ
అది కాకా కొన్నీ కొన్ని వాటరూ మనకీ పడకపోతే హెయిర్స్ గూడా ఎక్కు వ లాస్ అవుతాయి
ఆ
ఊహ్మ్
అయినా నాకు హెయిర్స్ మాత్రం ఎళ్ళిపోతాన్నాయండి చానా.
అందరికి అదే ప్రాబ్లం గదా ఇప్పుడూ అసలు.
ఆ మెయిన్ హెయిరే హెయిర్ కేర్లు ఎన్ని తీసుకున్నా కూడా వేస్ట్ అనిపిస్తాంద్.
మెయిన్ ఏం తెల్సా వాటర్ ప్రాబ్లమ్ తోనే అంత అందరికి అన్నీ చోట్లా పోతాన్నాయ్ హెయిర్స్.
ఆ ముందయితే గినా నాక్ అస్సలు హెయిర్ ప్రాబ్లమే ఉండేది కాదు.
ఆ ఆ మాక్ కూడా అంతే.
అప్పుడు ఫోర్ హెడ్డుక్ కూడా ఓ రకంగా ఉండేదనుకోండి. ఇప్పుడు ఇంగా ఫోర్ హెడ్డ్ ఆ ఎక్కువ అయిపోతాంది అస్సలు.
ఊ ఊ
ఎనికాల ఎళ్ళిపోయినా పర్వాలేదండి ఫోర్ హెడ్ దగ్గర ఎళ్ళిపోతే అస్సలు బాగుండదు.
కదా మా ఫ్రెండ్ అయితే ఆట పట్టిస్తారు దెల్స్ దా బట్టతలా బట్టతలా అనీ. చెడ్డీలో ఆడికిపోయేసొచ్చిండు ఆ ఫ్రెండు.
అవును కొట్టేలా
ఆ యాడ లేదు నా చిన్న గుండె అట్లే ఉండేదంటే లేదు అలా కొట్టుకోలే అంటా
ఆ అయినా మీకు సెట్ అయ్యింది అంతేం అనిపీదు
ఆ అవును
వాళ్ళేదో అట్లంటారులేమో ఇంకా నాకే అట్లా ఉంది తెలుసా
అంతే పనిపీదు నీది కూడా
ఆ
అంతేం అనిపీదు
అంతేం అనిపీదా
ఆ
కానీ ఎక్కువ ఆయిల్ పెట్టినప్పుడు అట్లా అనిపిస్తది నాకు
ఆ ఎవరికైనా అట్లా అనిపిస్తది కానీ నార్మల్ గానే ఉంటది బయట చూసే వాళ్ళకి ఆ కానీ మనకే ఎందుకో అట్లా అనిపిస్ ఉంటది కదా ఎక్కువ పోతుంది బట్టతల ఆ ఆ అవును
తక్కువ ఉన్నా పర్వాలేదండి ఇప్పుడు కొద్దిగున్నా కూడా తిక్కువగా ఉంటే సాలు
అదా మ్మ్ షార్ట్ ఉన్నా ఏం కాదు ఎక్కువ థిక్ క్కుగా ఉండాలి జుట్టు
ఆ నిజం మా మామ కూతురికైతేగిన ఆ పిల్లకి ఎన్నెంటికలు ఉన్నాయో కొన్నే ఉన్నా కూడా భుజాలు వరకే ఉన్నాయిలే దప్పము ఎంత ఉంటుంది అసలు జడేస్తే ఇంతలావు పడుతుంది
మా రెడెడీస్ లో కూడా అంతే మా పిన్ని ఉంది తాను మా పిన్ని కి నేను ముందు స్కూల్లో వెళ్ళి వెళ్తున్నప్పటి నుంచి ఎంత పొడుగు ఉంటాయి ఇంగ ఇప్పటికీ అట్లే ఉంది ఏమంటే హెయిర్స్ తిక్ నెస్ కొద్దిగా తగ్గింది అంతే
మ్మ్ అంతే లేండి ఇంక అయినా అప్పుడు వాళ్ళేజ్కి వచ్చే తలకి ఇంకా మనీ ఎంటికలు ఎట్ల అయిపోతాయో నాకు భయమేస్తుంది
కదా నాకు కూడా అట్లే అనిపిస్తుంది
ఆ ఇప్పుడే ఇట్లా వెళ్ళిపోతా ఉంటే ఇంక అప్పుడు ఎట్లా వెళ్ళిపోతాయో అని ఆ ప్పుడు మనం ఆ ఏదన్నా హెల్తీ ఫుడ్సే తినదు నిజం అస్సలు
మా అమ్మ నా హెయిర్స్ ని చూసి ఆ గుండు కొట్టించుకో బాగా పెరుగుతది కదా అంటుంది కానీ నీ అమ్మని ఆ పై కాలేజ్ కి వెళ్తున్నావు కదా స్కూల్కైతే ఏదో లే అనుకోవచ్చు కార్యాలో గుండు కొట్టించుకొని ఎట్లా పోయేది అని చెప్పా నేను
ఒక పిల్ల కొట్టించుకునింది తెలుసా సి సెక్ న్షన్లో
అవునా
ఆ చూడ్లేదా
ఒక పిల్ల కొట్టించుకునింది ఈ మని అడుగ్తినేనా
హ్మ్
అదే ముక్కున్నంట
మొక్క హ్మ్ మ్
అందుకు కొట్టించుకున్నాను అని అప్పుడు ఆ పిల్లకి ఎంతుందంటే చానా హెయిర్స్ ఉండ అస అలు
అయ్యో
హ్మ్ ఇప్పుడు కూడా పెరిగినయ తెలుసు ఎంత తిక్కుగున్నాయో
అవ్నా
ఎట్లా అంటే అయినా మామూలు చిన్నపిల్లలకి కటింగ్కి వస్తుంది చూడు అట్లా వచ్చింది ఆ పిల్లకి
ఆహా
బాగా తిక్కువగా ఉన్నాయి ముందు కూడా బాగా తిక్కుగా ఉండ బాగా జంపకుండా తిక్కువగా కూడా ఉన్న పిల్లకి
హ్మ్ అది కూడా మళ్ళీ కాలేజ్ కాలేజ్ లో గుండు కొట్టుకొని వస్తే బాగుండదు అందరు చూసే వాళ్ళ ఆ పిల్లకి బాగుండదు అనేసి
ఓ అట్లే
మనకి మనకి ఎక్కువ షై గా ఉంటుంది రాబుద్ది కాదు కాలేజ్ కి
హా ఏం లేదు టోపీ పెట్టేసుకొని వస్తే అది కొద్దిగా
అయినా అబ్బాయి లాగా కనపడుతుందిలే
ఆ నిజమే ఆ పిల్ల అయితే కిన అప్పుడు వస్త వచ్చాన్ నేను చూడలేదా
ఆహా నేను చూలేదు మ్ రీసెంట్గానే ఆ
మ్మ్
రీసెంట్గా నేనా
ఆ రీసెంట్గా అప్పుడే ఆ పిల్లకి హెయిర్స్ వచ్చినాయి ఎప్పుడని నీకు చూపిస్తాన్ లే
హ్మ్ సరే
హ్మ్ ఇకేమండి
మా అమ్మ ఇప్పటికీ చెప్తుంది తెలుసా గుండె తకోర్టించుకో అని
ఆ హలో
హలో
ఇన్బడిస్తస్తానుందా హ్మ్ ఓకేమండి మరి విశేషాలు
హ్మ్ హు చెప్పాలండి మా అమ్మ ఈప్పిటికి చెప్తుంది గుండు కొట్టించుకోమని తెలుసా హ్మ్ నేనైతే కొట్టించుకోనంటే కొట్టించుకోన అని చెప్తా
అంటే ఆ పెళ్ళయ్య నుంచి అప్పుడు కాలంటే
అప్పుడు కావాలంటే చూసేది
పెళ్ళయ్యేంత వరకే లేండి పెళ్ళయి నుంచి ఇంకా వాళ్ళే మనల్ని కట్టుకొని జీవితమంతా
ఆ నిజమే మ్మ్
మ్మ్ కేమండి మరి ఆ బాగున్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా ఆ పనుకొని ఉన్నా అందరూ బాన్నారా
మ్మ్
పండక్కి షాపింగ్ అయిపోయిందా
ఇంకా శారీ కొనాలి కొనలేదు ఇంకా
మీ ఊర్లో ఎంత పడతాయి శారీస్
తే నార్మల్గానే అక్కడ కూడా నార్మల్గానే ఎక్కడైనా ఎక్కువే చెప్తారు ఏమంటే మా ఊర్లలో కొద్దిగా బేరమాడితే ఇస్తారు
అవునండి
హ్మ్ కొన్ని చోట్ల అసలు ఇవ్వనే ఇవ్వరు కదా
హ్మ్ అప్పుడు కొత్త ప్లేస్ మనకు అడుగు మనకు కూడా అడగబుద్ధి కాదు
అవును మ్మ్ సరేలైన్ అయితే బాయ్ మ్మ్